హలో ఏం చేస్తున్నావ్
ని
వాయిస్ రావట్లేదు
రికార్డు రాస్తున్నా ఇది
ఆహా ఏది వేలాసా
నాయనా వయసేది బొమ్మలు
అసైన్మెంట్స్ రాయకుండా రికార్డు రాస్తున్నా
అసైన్మెంట్ అయిపోయింది
ఏమేం అయిపోయినాయి
స
నీతా విచ్చినాలు కదా
విచినలు నాకు రటికి రాక అంత ప్రస్తుతం కవై
వాయిస్ బ్రేక్ అవుతుంది కొంచెం చూడు డు దగ్గర పెట్టుకో ఫోను
ఎక్కడ మీ పెట్టుకని మాట్లాతాన్న ఇప్పుడు వినిపిస్తందా
తినేసినావా
హా తిన్న నువ్వు
నేను ఇంతకుందు తిని పైకి వచ్చా
వీల్ తన్నా
అన్నం పప్పు ఎగ్గుపెట్టారు
అఓ
నెక్స్ట్ ఇంకా తర్వాత దాంతో కొంచెం తిని మళ్ళీ పెరిగేసుకొని కొంచెం తినేసి వచ్చా
ఆ
నీకేం పెట్టారు
మాకి అన్నం టమోటో ఫ్రై అదే టమోటా కర్రీ
మ్మ్
ఐతే మంచిగా పెట్టారు
మీకు మేలు టమాటా కర్రీ అన్నా పెట్టారే మాకు అస్సల్కే లేదే
టమాటా కర్రీ అనేదే కనిపిచ్చదు మాకి
అ
డైలీ పెట్టకపోతుంటే వీక్లి పెట్టొచ్చు కదా టూ వీక్స్ కి ఒక సరైనా పెడతారు
హుమ్ బడ్స్ పెట్కున్నావు మళ్ళీ
ఆ పెట్టుకున్న
అందుకనే వాయిస్ ఎక్కడో వస్తా
ఏం కాదు వినిపిస్తది
హూమ్
నువ్వు ఏం రాయట్లేదా
ఏం రాసేది ఇంట్రెస్టే రావట్లే రాద్దాం అనుకుంటే క్వశ్చన్స్ అనే డిఫరెంట్ డిఫరెంట్ వే లో ఇచ్చారు ఆన్స లు చూస్తే అక్కడ పిడిఎఫ్ లో వేరే లాగు ఉన్నాయి రాయలే అసలు అర్థం కాలదు దాని వల్లే సగం బుర్ర హీట్ ఎక్కిపోయి కామ్గా పొద్దున్న నుంచి అట్లే ఏమి రాయకుండా ఉన్నా రాయాలి ఏదోకటి ఇప్పుడు హుమ్ యస్ రికార్డ్స్ రాస్తాన్నా అం తేలే ఆ రికార్డన్న కంప్లీట్ అయి తే వీటినంతా పెట్టుకుని కుండ
దానికి ఎతుక్కుంట కూచ్చునే బదులు ఏదోకటి రాష్నా ఉపయోగమోస్తది టైం సేవై పోద్ది ఎవరో ఒకరు ఎట్లా పెడతారు రాసి
ఆ
ఆ అందుకి ఊరికే
ఇంకా అవును నీతో ల్యాప్టాప్ లేదా
ఊహు
ఓకే
ఏది ఉంటే ఎతుకొచ్చుంటాను కదా మరి రోజు
చా ఉండి కూడా ఎత్తుకుండాల్న అదే నా స్పెషాలిటీ
ఆ కానీ రేపు ఎతుకొచ్చుకోని అన్నారు ఫ్రెండ్స్ అయినా ఎవరివున్నాయి ఎవరివి లే ఇవ్వడ
నేనైతే తెచ్చుకోను
తెచ్చుకోవా
అహ తెచ్చుకొను నాకి ఎందుకో తీస్కరా బుద్దిగాదు కాలేజ్ కి కాలేజీ కనే గాదు ఎందుకు ఊర్కే నాకు ఎందుకో తీస్కొనచ్చి అ ప్పుడు ఒకడే చేస్తాము ఏం చైము ఊర్కే లాప్టాపు ఎందుకు ఓ ఇబ్బంది పెట్టళ్ల
హూమ్
అది నన్ను తిట్టుకుంటది ఏందీ నేన్ననే చంపుతాన్నవ్ చేసే ఒక రోజుకిల వేసి
అందుకని తీసుకొని రావా అ
అవును ఏదైన్నా ఇ మనం ఖచ్చితంగా మనకు ఉప్యోగ కాగా మనం నెక్స్ట్ కూడా దీన్ని యూజ చేస్తాము ఇలాంటిది అన్నప్పుడు అయితే చెయొచ్చు ఊరికే ఏదో అట్లా అట్లా చేసేసింగ రేపు ఒకటే చేస్తాంనుకో అ మనం ఏమైనా చేస్తామా లేదు గదా ఇంకా
పాల ఇప్పుదనే రోడ్ లో ఇట్లా నడుచుకుంటూ వస్తుంది చల్లగా ఉంటుంది
ఆ అవును బాగుంటది
ఆ పక్క వెహికల్ వస్తా గాలి వస్తా ఉంటే బాగుంటుంది ఇంతకు ముందు వెలేదాన్ని వీకే ఒకసారి అయినా
ఆ
అలా వెళ్లేటప్పుడు నువ్వు ఒకసారి చూసినం ఆపోజిట్ లో వచినవ
ఆ అవును చూసినా ఒకసారి
ఆ మంచి బాగాలేేకపోయినా అట్లా వెళ్తా ఉంటా నేను
రిలాక్స్ అయిపోతుంది మైండ్ మొత్తం బాగా
అవును
ఉ ఈ మధ్యనే పోవడం ఆపేషణ ఆడికి పోవాలన్నా ఇంతకు ముందు బ్రిడ్జ్ మీద కూడా పోతా ఉన్నాం
అవునా
అట్లా నడుచుకుంటూ దాని ప నుంచి ఇటుపక్కకి
ఆ
తర్వాత ఏమో వి వీల వల్లే ఈ వర్క్స్ ఇంకా అవి ఇవి వీటిల వల్ల ఇంకా పోయేదే మానేసాం
ఉ
ఊ మాక్సిమం ఎక్కువ పోయింది బ్రిడ్జ్ పైకి ఇంకా ఇటుపక్క ఆడ వాళ్ళ పీజీ వరకు బీచ్ బాల వయి
బీచ్ కదా నాకు కూడా తెలుసా చెన్నై పోవాలని ఉంది అప్పుడు పోతాను పోచ్చ పోవాలి
నాక ఏ బీచ్ అయినా ఓకే గాని నైట్ టైమ్ మూన్ వ్యూ ఉండాలి అది బాగుంటది
బీచ్ కతే పోవాల బీచ్కి పోవాలి మంచిగ అక్కడ ఆదుకోవాలి
ఇప్పుడు డే టైమ్ లో వెళ్తే అంతా అయిపోతాం ఏమో ఎడా సగం పైనం చాండకి కింద చెెల్లగా ఉన్నా పైన ఎండ సపస్తుంది బీచ్కి
సాలు
అప్పుడు పాండిచేరికి పోయిన్నావు కదా బాగా ఎంజాయ్ చేసింటావే ఓహో ఉ కుదిర్తే కల్ మ చెప్ప బ్లడ్ సేవ్ వయిస్ నిద ఆట్ ఎక్కువ ఆ
ఓ
ఆ మళ్ళీ పెట్టుకున్నారు
అంటే ఫోన్ చేతిలో పట్టుకోవాలంటే చెవు దగ్గర పెట్టుకని ఆహా లేదు అంటే చేయి చెవు దగ్గర ఇట్లా పెట్కో ఉండాలి కదా సో అదొ ఒక ప్రాబ్లమ్
అ ఉమ్
అఓ
ఉమ్
ఏంటి
ఏమి అనలే
అవునా ఓకే
ఆ మేం చాలా రోజులు నుంచి అనుకుంటున్నాం పాండిచేరికి వెళ్ళాలి అని
ఆహా బాగుంది పాండిచ్చేరి అయితే
బాగుంటుంది డబ్బులు కూడా ఇ ఇంకా బాగుంటాయి ఇంకా బాంటుంది మ్ ఏ బీచ్కెళ్ళిన రాగ్ బీచ్కెళ్ళావు మళ్ళా ఇంకా దేనినికిళ్ళావు
మ్యాంగ్రూవ్ ఫారెస్ట్
మంగ్రో ఫారెస్ట్
ఆ దానికి కూడా వెళ్న్నాం దానికి మళ్ళా అరువిల్లే ఆ తరువాత ఇకా ఏవో ఏ అబ్బా ఇంగా మాంగ్రోవ్ ఫారెస్ట్ మాత్రం బలే ఉందబ్బా ఆ బోట్ లో పిలుచుకెళ్తారు బోట్ షిప్ అది బోటే లే బోట్ లో పిలుచుకెళ్తారు చుట్టూ చెట్లు మధ్యలో మాత్రమే వాటరు మంచి వ్యూ తెలుసా మళ్ళా అక్కడ ఒక ప్లేస్ లో ఆపుతారు అక్కడ ఇంతకు ముందు ఏదో షూటింగ్ సంథింగ్ ఏమో జరిగింది అక్కడ షూటింగ్స్ జరిగింది ఆ ప్లేస్ లో మనకి ఫోటో షూట్ కని చెప్పేసి వాళ్ళు ఒక పదిహదు నిమిషాలు ఒక ట్వంటీ మినీ సో అక్కడ చూసేసిరండి అంటారు
హ అయితే ఈసరా మ్యాంగ్రోవ్ పోవాలయితే మేము పోయినా కానే మిస్ అయిపోయినాం ఫ్యామిలీతో
అవునా బాగుంటది
ఆ
ఉమ్
వెళ్లిందంతా అమ్మాయిలే గద- ద ఎలా రూము అవన్నీ చూసుకున్నారు
ఎట్లా అంటే అంటే నేనే నీ ఒక్కట ఏం పోలేదు కదా అక్క వాళ్ళు కూడా వచ్చినారు కదా స సీనియర్ వాళ్ళు సీనియర్ వాళ్ళతో వెళ్ళింది
అవును వాళ్ళతో అయినా అంత అమ్మాయిలే కదా పోయింది అని అ
అక్క వాళ్ళు సో వాళ్ళు వాళ్ళ ద్వారా అంతే లేకపోతే నాకేం తెలుసు
ఉమ్
అంత
అ ఇ తిన్నాను కడుపూ ఫుల్ ఉంది పెరుగుతో తినే సరికి
పెరుగు
యాడా అస్సలు లేదు ఒక ప్యాకెట్ నీళ్ళు ఉంటే ఒక జబ్ ఒక బకెట్ ప్యాకెట్ పెరుగుంటే ఒక బకెట్ నీళ్లు ఉంటాయి అట్లా ఉంటది పెట్టరు ఎప్పుడో ఒకసారే పెడతారు
పెడతారు నేనైతే తినను కాని కప్ మాకు డైలీ ఏం పెట్టరు చిచి డైలీ పెట్టరాంట నా డైలీ పెడతారు కానీ నేను తినను కప్పులేకి పోసుకొని పడుకుండే ముందు తాగేసి పడుకుంటా హలో హలో
వాయిస్ బ్రేక్ అవుతుంది సరే నేను మళ్ళీ చేస్తా
స ఆ సరే బాయ్
ఇది డేటా ఇష్యూ లా ఉంది
హలో